హాలో హలో నమస్కారం అండి
ఎలా ఉన్నారు బాగున్నారా
ఆ బాగున్నాం
అవును బాగున్నం మేం
ఏం చేస్తునారండి లేదండి మీరు తిన్నారా
లేదు తిన్లా ఇంక
ఎందుకండి
కొంచం అయినంక తింటా
హ్మ్ హు ఏం కర్రీ చేసావ్
పప్పు
మీ దగ్గర వేథెర్ ఎట్లా ఉంది
వెదరు వేడిగానే ఉంది ఏం గాలి వస్తలేదు
అవును మా దగ్గర కూడాని నిన్న నైట్ బాగా అది గాలి దుమారం వచ్చింది ఇప్పుడైతే బాగా ఉడక పోస్తుంది
అదే ప్చ్ ఇక్కడ కూడా అట్లానే ఉంది ఫుల్ వేడిగా ఉంది
ఆహా
మీ మీకు నూడిల్స్ అంటే ఇష్ట
అవునండి నాకు బాగా ఇష్టం మీకు ఇష్టమా
అవునండి నాకు కూడా ఇష్టం కానీ అంత తిన కొంచెం
ఇంకా మీరు ఎప్పుడైనా మోమోస్ ట్రై చేశారా అండి
ఫ్రైడ్ మోమోస్ ట్రై చేసానా అండి బాయిల్డ్ మోమోస్ చేయలే ట్రై
అంటే ఎట్లుంటాయి అండి అది చూత్తేనే ఎట్లనో అనిపిత్తది గలీజ్
కాదు మంచిగా టేస్ట్ ఉండే మంచి టేస్ట్ ఉండే
ఓహో
ఊ
ఊ ఇప్పుడు చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ వచ్చిందా టేస్ట్ చేసిల్లా మీకు
చెయ్యలే అండి ఏం టేస్ట్ చేస్తరు
ఉహూ
చేద్దాం తర్వాత ఎప్పుడైనా
ఉమ్మ్ మీకొకటి తెలుసా అండి మీకొకటి తెలుసా
తెలియదు చెప్పండి
ఓక పాప వేరే వేరే స్టేట్ టామె ఏమైంది చిన్న పాప అట్లా బాగా పెద్ద అడవి ఉన్నది అ క్కడ
ఆ
పెద్ద అడవిలో ఆమె మిస్ అయిపోయింది ఆమెకి ఒక్ కొంతమంది చెప్తాల్లు వాళ్ళు నాన్న మడర్ చేసిళ్ళు అని కొంతమంది చెప్ తలు పాము తిన్నది అని కొంతమంది చెప్తాలు అది తల ఉంటది కదా లేక్ దానిలో పడి చ చ్చిన అంట పాపం చిన్న పిల్ల టూ ఇయర్స్ పిల్లనే తెలుసా
అవునా మరి ఏమైంది
ఫ్రెండ్స్ కూడా మొత్తం చిన్న చిన్న వాళ్ళే
అవునా
అ ఇంకా ఏం చేస్తున్నరండి
ఏం లేదండి
మీ వాళ్ళు ఎట్లున్నరు
ఆ బాగానే ఉన్నారు
బానే ఉన్నారా మీరేమా మూవీస్ వాచ్ చేస్తారా అండి ఇష్టామా ఏమైనా మూవీస్ మీకు
అవునండి హారర్ మూవీస్ అంటే చాలా ఇష్టం నాకు
ఏమేం చూసారండి ఇప్పటి వరకి
ఏ మంచి మూవీస్ చూసినా గానీ నేమ్స్ నాకు గుర్తులెవ్ అంత
ఓహో ఇంకా చె ప్పండి ఏమైనా
చిన్నప్పుడు ఐతే అది కాంచన గంగ చంద్రముఖి అరుంధతి అవి మూవీస్ చూసినా
ఆహా
నా ఫేవరెట్ మూవీ అంటే అరుంధతి
ఆ ఏం ఉంటదండి నేను ఇప్పటి వరకు చూడలే ఇప్పుడే నేమ్ విన్నా
అవునా అది అంటే హీరోయిన్ ఉంటది హిరోయిన్ వల్ల బావనే అది ఉంటారు విలన్ ఉంటాడు
ఓహో
ఆ అయితే ఆ ఆయనకి చంపిస్త రు చంపేస్తే ఎక్కడో అడవిలో పాడేస్తే ఏమవుతుంది అది హబ్ ఆఘోరి అని బాబాలు ఉంటారు కదా వాళ్ళు తీసుకెళ్ళి ఆయనకు ట్రీట్మెంట్ చవివిస్తి ఏమేమమ్ ఏమేమోమ్ మ మంత్రాలు అవి ఇవి నేర్పిస్తారు నేర్పించినాంకా అది ఏమైతుది అని ఒక పెద్ద రాక్షసులాగా మారి పోతాడు
అమ్మో
ఆ ఇట్లా నోరు తోటే ఇట్లా మంత్రాలు చదుత మంత్రాలు చదువుతాడు అట్లా ఆ అయితే ఏమైతది హీరోయిన్ అది అది ఉంటది ఎంగేజ్మెంట్ ఉంటది అప్పుడే వస్తాడు దయ్యంలాగా మారి ఆ అందరూ చూసి భయపడతారు ఇట్లా ఇట్లా నోరు విప్పతే మొత్తం మంత్రాలు చదువుతడు ఇట్లా గాలిలో ఇట్లా ఏమేమో లేపుపుతే ఎట్లా ఉంటాడు మంచిగా ఉంటాది ఆ మీరు చూడండి టైం ఉన్నప్పుడు మీరు చూడండి
ఇప్పుడు రియల్ లైఫ్ లో కూడా కొంతమంది అట్లా చేస్తారు అట మీకు తెలుసా అడి మొత్తం బ్లాక్ మ్యాజిక్ అ ఇట్లా అని బొమ్మలకి కుచ్చుతరట ఎట్లా ఎట్లానో చేస్తారటా మా ఫ్రెండ్స్ కొందమంది విలేజ్ త అని ఉంటారు వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళు నడు
అ
స్తా అంట కింద మట్టి ఉంటది కదా
ఆ
ఆ మ ట్టి తీసుకొని బ్లాక్ మ్యాజిక్ చేస్తారంట
అవును మట్టి తోటి కూడా చేస్తారు
ఉ పండి అవును ఇంకా బొమ్మలు పెట్టియాలి ఇట్లా బాగా ఇంకా మనం ఎంటికలు హెయిర్ కట్ చేసి పెడతా కదా అండి హలో
ఆ వింటున్నా అండి మీరు చెప్పేదే వింటున్నా నేను
లేదు మీ సౌండ్ వస్తలేదు అంటే అందుకే హలో అని అన్నా
మీది వాయిస్ వస్తుంది మీరు చెప్పేది వినిపిస్తుంది అయితే నేను వింటున్నా
ఆహా అది ఇంకా ఏమంటారు ఆ వాళ్ళు పెట్టిన మా ఫ్రెండ్ కి ఒక ఆమెకి ఇట్నే బ్లాక్ మ్యాజిక్ ఉంది తెలుసా చేసిన వెంటికలు ఉంటాయి కదా
ఆ
అవి అంటా తీసుకొని వెళ్ళి అట్లా చేపిస్తారంట ఎప్పుడైనా మనం వెంటికలు కట్ చేస్ ఆ కట్ చేస్తాం కదా దానికి ముక్కలు ముక్కలు చేసి పడేయాలంట తెలుసా డస్ట్బిన్ లో కూడ ఏస్ అది కూడా తీసుకొని వెళ్ళి చేస్తున్నారంట
అవును చెప్ ల్లరు అట్లా ఉంటది బాగా ఊర్లల్లో బాగుంటది అట్లా
అవునూ మీరెప్పుడైనా చూసిల్లా ఇట్లా
అవును చూసిన అయితేనే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది దాని మీద
మీరెక్కడ చూసిల్లు
మా మా ఊళ్ళనే చూసిన నేను
ఆహా
ఉమ్ చెప్పండి మీరే ఇంకా
మీకు ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టమా అండి
అవును ఇష్టమే మీకిష్టం లేదా
ఇష్టమని ఏ ఫ్రైడ్ రైడ్ ఇష్టమండి మీకు
నాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టం, టమాటో రైస్ అంటే ఇష్టం చికన్ ఫ్రైడ్ రైస్ నేనే చేసినా తెలుసా మస్తు టేస్ట్ ఉండె
ఇప్పుడన్న తినిపి
అవును మీరచ్చినప్పుడు తినిపిస్తలే
లెమన్ రైస్ ఎట్ల చేస్తరం
అదే అన్నం ఫ్రై చేసినంక దాంట్లో లెమన్ ఏయాలి అంతె దాద్ దేమేమన్న గొప్ప పనేనా చికన్ ఫ్రైడ్ రైస్ అయితే మస్త్ చేస్తరు ఎట్లా అంటే చికెన్ పీసెస్ ఉంటాయి గదా ముందు దానికి ఫ్రై చేసుకోవాలి మంచిగా చిన్న చిన్న పీసెస్ మంచి అది ఏమేం అది పెట్టాలి ముందు ఏమంటరు అల్లం అద్ ది మొత్తం పల్సెస్ అవి ఉంటయి గదా
స్పైసెస పల్సెస
స్పైసెస్ స్పైసెస్ స్పైసెస్ అది పెట్టినంక మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎట్లా క్రిస్పీగ ఉండలే మస్తు ఫ్రై చేసుకొని అవి తీస్కో తీసేస్ కోవాలి బయట పెట్టుకున్నంక తర్వాత ఏం చేయాలి అన్నంలో మీరు ఏమేం వెజిటేబుల్స్ వేయ్యాలనుకుంటున్నరో అది మొత్తం వేయాలి నేనైతే టొమాటో ఏసినా ఆదీ మిర్చి ఏసినా అంతే ఇగ రెండే ఏసిన ఉల్లిగడ్డ ఏమేయల్ అవి ఏసినంక మంచిగా అయినంక అయి అయినంక ఏం చేసిన దాంట్లో చికెన్ పీసెస్ ఫ్రై చేసిన నా గదా అది ఏసి ఇంకా దాని మీదకెళ్ళి ఉప్పు కారం అవి మంచిదగ ఏసిన పుల్ ఏసినంక
అంత స్పైసీగా తిన్నరా మీరు
అవును అది దానికి ఫ్రై జేయాల్ దాన్ దాంట్లో మంచిగా అన్నమేసేయాలి మంచిగన్నం ఏసినంక మంచిగా ఫ్రై చేసి దాని మీదకెల్లి కొత్మీర ఏసి మస్తు తింటే ఏం టేస్ట్ వుంటద్ తెల్సా మస్తుండే ఇంట్లో ఎవ్వల్లెకుండే నేను చేసినప్పుడు అప్పుడై నేను ఒక్కదాన్నే ఉన్న మస్త్ చేస్తున్నా
ఊ
ఊ
ఇంకా చెప్పండి
ఏం చెప్పాలి ఆ
అమ్మి మమ్మీ వాళ్ళు బాగున్నారా
అవునండి అందరు బాగున్నారు
నీకు సిబ్లింగ్స్ ఉన్నారా
ఏమన్నారు
సిబ్లింగ్స్
ఆ ఉన్నారండి బాగా బందేనే ఉన్నాడు ఊ ఇంకా ఏమైనా చెప్పండి కదా
మీరే చెప్పండి ఏమైనా మీరు ఏమైనా జాబ్ చేస్తారా.
ఏ లేదండి ఏం జాబ్ చేయ ఇంట్లోనే ఉంట నేను చదువుతున్నా ఇంకా.
ఓహో ఫ్యామిలీతో ఉంటాడా బ్యాచిలర్ మీరు
నేను ఫ్యామిలీ తోటే ఉంటా అండి
ఉహు
ఆ ఇంకా చెప్పండి కదా
ఇప్పుడు నైట్ డైలీ నైట్ లో అయితే వర్షం వస్తాది డే మొత్తం ఉడకపోస్తుంది నైట్ అయితే వర్షం వస్తు ఉంది అది కూడా కొంచెం కొంచెం గాలి దుమారమే బాగొత్తంది
అవును గాలినె బాగా వస్తాంది వర్షమే వస్తలేదు. చల్లగా ఉంటనే లేదు ఫుల్ ఉడకపోస్త సంది నాకైతే
నా అవును ఆ సరే బాయ్ అ బాయ్
తుంకా